హలో
హలో
చెప్పండి
బాగున్నారా అండి
బాగున్నాం మీరు బాగున్నారాండి ఎం చేస్తున్నారు మా తిన్నా మండి మీరు తిన్నారా
ఆ తినేస
ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేదు ఖాళీగానే
అవునా అండి
మీకు పండుగలు అంటే ఇష్టమా
ఇష్టమే అండి మీక్ ఇష్టమేనా
అవును ఇక మీకు ఏ పండుగ అంటే ఇస్తామండి.
నాకు క్రిస్టామస్ అంటే ఇష్టం అండి
హ్మ్ క్రిస్మస్ మీరు క్రిస్మస్ రోజు ఏం చేస్తురు
ఏం లేదండి ఆ రోజు ముందు రోజు మంచిగా అని షాపింగ్స్ చేసుకుంటాం. పిండి వంటలు చేస్తారు ఇంట్లో చుట్టాల్ వస్తారు అదొకటె మాకు పెద్ద పంన్ పండగా అదొఒకటే మంచిగా చేసుకుంటాం అండి బట్టలు కొనుక్కోవడం అన్నీ షాపింగ్ చేేసి, మంచిగా పండుగ రోజు చర్చికి వెళ్తాం. అక్కడ ప్రేర్స్ అయితే ఏం సాంగ్స్ పాడతారు. అంత అయిపోయినాక ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతోన్నీ సెలబ్రేట్ చేసుకొని వంటలు చేసుకోవడం. ఇగా ఆ రోజు నాన్ వెజ్ వండుతారు.
పిండి వంటలు అంటే ఏమేం చేశారండి పిండి వంటలు
మనం రెగ్యులర్గా చేసుకునేవే అండి గారెలు చకినాలు మురుకులు కర్జలు ఇలాంటివి చేసుకొని తెలిసిన వాళ్ళకి ఇవ్వడం
వచ్చా అండి గారెలు చకినాలు అవి అన్ని
లేదండి ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తారు నేను ఎప్పుడు చేయలేదు జస్ట్ చూసాను అంతే మీరు మీకు వచ్చా అండి మీరు చేస్ స్తర
ఆహ మేము కూడా ఎక్కువ శాతం చేయము ఎప్పుడన్నా ఇలా నార్మల్గా తినాలనిపిస్తేనే మేము చేసుకుంటామండి
అవునండి ఏం చేస్తారండి మీరు
ఆ ఏం లేదు అండి ఖాళీగానే ఇంట్లోనే ఉంటా
అవునా అండి ఇంకా అండి
ఇవాళ ఏం చేశారండి డే అంతా
ఏం లేదండి ఖాళీ కాలేజ్కి వెళ్ళినాం క్లాసెస్ అయినవి విన్నాం లంచ్ చేసినాం ఆఫ్టర్నూన్ వచ్చేసినాం పడుకొని లేసినా అన్నం తిన్నాను
ఇవాళ ఏం వంట చేశారు అండి ఏం కర్రి ఇవాళ మీది
మాది చిక్కుడు కాయండి. మీది మరి.
మాది అండి.
అవునా అండి నాన్ వెజ్ ఇష్టమా అండి, మీకు వెజ్ ఇష్టమా?
నాకు వెజ్ ఇష్టం అండి.
అవునా అండి, నాన్ వెజ్ ఎక్కువ నచ్చదా అండి.
అహా అలా ఎక్కువ అంటే తింటాను, లైట్ గా మరీ అంతా ఎక్కువ ఇష్టం అనేది ఉండదండి.
అవునా ఇంకా అండి ఎండాకాలం అ స్తుంది ఎండాకాలంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, మీకేమైనా తెలిస్తే చెప్పండి.
అవునండి ఎండాకాలంలో ఎండకి బయట తిరగకుండా మంచిగా ఇంట్లోనే ఉండాలి, ఇలా ఎక్కువ ఎండ ఉన్నప్పుడు బయటి ఎల్తే ఎండ దే బ్బ తగిలి ఆరో గ్యం కరాబ్ అయితది.
వులకి ముసలి వాళ్ళకైతే ఇంకా కష్టం అండి. మనం ఎట్లనో ఉంటాం కాని, వాళ్ళకి చాలా కష్టం ఇళ్ళు లేని వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరం కదండి.
అవునండి జంతువులకి కొంచెం కనిపిస్తే ఇంకా వాటర్ పెట్టడం, లేదంటే ఫుడన్న పెట్టడం, మనం అలాంటి సహాయం చేస్తే
అవునండి మనకి మంచిదీ, వాటికి కూడా మంచిది.
వాటికి కూడా కొంచం ఆహారం అనేది దొరుకుతుంది.
తెలిగేనా అండి మీది.
ఏంటండి.
తెలుగేనా మీరు, హిందీనా.
హా లేదండి మాది హిందీ.
అవునా అండి.
అవునండీ.
ఫర్ఫెక్ట్ గా వచ్చా అండి మరి మీకు తెలుగు.
అంతా ఫర్ఫెక్ట్ ఏం లేదు, అంటే తెలుసు నార్మల్ బేసిక్ తెలుగు.
అవునండి ఏం కాదులేండి, అందరితోని మాట్లాడుతా ఉంటే అదే అలవాటు అయిపోతది కదా అండి.
అవునండి.
చుట్టూ ఫ్రెండ్సు, చుట్టాలలో ఉంటే
అవును అవును మాట్లాడుతూ మాట్లాడుతూ అదే అ ఇష్టం అయిపోతదీ కొంచెం ఇ మాట్లాడడానికి ఈజీగా కూడా ఉంటదండి.
ఊ అవునండీ. మన భాష అచ్చినంత ఈజీగా వేరే భాష మనకు రాదుకదండి మన భారత దేశంలో ఫుళ్ళు భాషలు ఉన్నయి, ఆ మీకు ఏమేమి వచ్చండి. ఏం భాషలోచ్చు
నాకు తెలుగు హిందీ ఇంగ్లీష్
అవునా అండీ
ఉర్థు
అహా
అబ్బచ్చా
అవునా అండి ఇంకా అండి
అవును ఇంకా మీకూ గ్యాల్ గేమ్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అండి అంటే ఇలా స్పోట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చాల్లేదా స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్టా
స్పోర్ట్స్ అంటే స్కూల్లో చదివేటప్పుడు ఆడుతుండండి ఇప్పుడు అంతా ఇగ ఏం లేవ్ ఫోన్స్ అచ్చినయ్ అందరు ఫోన్స్ చూడడం ఇంస్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ స్టాల్స్ వీటికే అయిపోతాది
అప్పటి కాలం వాళ్ళకీ అసలువా
కబడీ ఖోఖో ఆడేవాళ్ళం
ఇప్పటి కాలం వాళ్లకి అసలు ఆ ఆటలు అంటే ఎక్కువ తెలియనే తెలవదండి
అవునండి బాగా తక్కువైపోయింది గేమ్స్ అంతా టెక్నాలజీ ఫోన్స్ సిస్టమ్స్
అవును అంత ఇవి ఆర్ట్ చాలా చేంజ్ అయిపోయింది అ అకా
అప్పుడు అన్ని ఆటలు ఉంటుండే పుల్లు పుల్లులు కొత్త కొత్త రకాల గేమ్స్ చిన్న పిల్లలందరూ స్కూల్ ైఫ్ పోనాక గేమ్స్ ఆడుకుంటేనే ఉంటుండే ఇంత ముంగట ఆటలు ఫెండ్స్ తోని వాడలా ఇప్పుడు అలా ఏం లేదండి ఇంట్లోనే అందరు ఎవరి ఫోన్లు కాళ్ళు
స్కూల్ నుంచి వచ్చినామంటే బ్యాగ్ అక్కడ పెట్టేసి మంచి ఆటలే ఆడుకుంటా ఉంటాయి
వాళ్ళ హోమ్వర్క్ అంటే ఇంపార్టెంట్ గేమ్స్ శండి
ఆ ఇప్పుడు హోం స్కూల్ నుంచి వచ్చినామంటే కదం ఫోన్ కట్టేసి అవి గేమ్స్ ఆడడం మరి
అందరికి ఫోన్ బాగా అలవాటు అయిపోయిందండి చిన్నపిిల్లల చిన్న పిల్లలు టూ త్రీ ఫోర్ మంత్స్ పచ్చపిిల్లలు కూడా ఫోన్ సౌండ్ వినిపిస్తే ఫోన్ే చూస్తారు కదడి
అవునండి ఎకూటి కాలం పిల్లలు అలానే ఉన్నారు
ఉ అవునండి
ఇంకా మీరు చూస్తాను అండి ఎక్కువ మొబైల్ ఫోన్
లేదండి నాకు ఎక్కువ చూస్తే హెడేక్ అవుతుంది ఎప్పుడైనా ఒకసారి చూస్తా అండి నార్మల్గా అవునండి మీరు చూ చెస్తారా అండి
ఆహా లేదండి మాకు డే అంతా బిజీగా ఉంటాం పని ఉంటుంది ఇలా పనిలో ఇంట్లోనే
అవునండి అయితే ఫోన్ ఎక్కువడ
ఆ లేదండి ఎకు చూడ ఫ
అవునాండి అట్లనే మంచిదండి ఎకువది ఉడపోతేనే ఫోన్ మ
వంటలు ఏమన్నా చేయడం వస్తా అండి మీకు
నార్మల్గా కొన్ని కొన్ని నచ్చండి అన్నరా మమ్మీ డాడీ చేస్తాారు ఇంట్లో
అవునా అండి నీకు ఏమేం అంటాలచ్చు అండి
నాకు అంత పెద్దగా ఏం రావండి రైస్ చికెన్ కర్రీ మ్యాగీ ఇట్లా వచ్చి అంతే మీకు ఏమేమి ఇస్తామండి ఫుడ్ ఐటమ్స్ మరి మీ ఫేవరెట్
అంటే లోనా లేదా తిన ఫుడ్ ఫుడ్ లోనా
తిని ఫుడ్ లో అండి
తిను
కర్రీ కానీ ఇట్ల
కర్రీస్ లో అంటే నాకు వీటు నాకు ఎక్కువ ఇష్టం ఉండదని నేను ఎక్కువ స్పైసి హార్ట్ చే తింటాను జంక్ బైడ్ ఫుడ్ ఎక్కువ ఇష్టం మంచి బిర్యానీ
అవునండి మ ఇప్పుడు ఇప్పుడున్న ఈ కాలంలో బైట్ ఫుడ్ ఎక్కువ తింటున్నారండి ఇంట్లో అంటే అందరు కూడా బాగా చేయలుగుతారు
ఇ తినడం బంద్ అయితుంది బయట జంక్ ఫుడ్ ఉంటే చాలా మంది ఎక్కువ తింటున్నారు
ఆ అవునండి ఇంకా అండి ఏం చేస్తున్నారున్నారు
మీకు పల్లెటూరు అంటే ఇష్టమా లేదా సిటీ అంటే ఇష్టం ఆ
పల్లెటూరు అంటే ఇష్టం అండి పంట పొలాలు చల్లగాలి బాగుంటది కదండి వాతావరణం ను సిటీతో పోలిస్తటే అందుకంటే అట్లా ఉన్న ప్రదేశం అంటే ఇష్టమ అండి నాకు ఆ వాతావరణం స్వతమైన గాలి అక్కడ మంచిది ప్రశాంత అంగా వంతది వాతావరణం కూడా
ఆ పల్లెటూర్లలో
అ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది
చాలా ప్రశాంతంగా ఉంటుది. అవునండి పచ్చని చెట్లు, అక్కడి మనుషులు కూడా మంచిగా కలిసి మెలిసి ఉంటారు.
అవును అండి
హలో హలో
చెప్పండి
ఇంకా ఇంకా ఏమి ఇస్టమండి మీకు
అంటే ఇట్లా ఫ్లవర్స్ మంచి మంచి లొకేషన్స్